అదే చెప్పు
బా నీతో మాట్లాడుతూ గేమ్ పాడేస్తున్న నేను లెవెల్ల మీంద లేవల్ల గొట్ ట్టేసేయ్ ఇప్పుడు ఏంది ఇది బ్లాక్ బ జా హైలైట్టు ఉంది ఆ ఆ కన్ను బట్టడగా పెట్టుకోవాలి మనం అన్ని కన్క్ తిడగా పెట్టుకోవాలి ఈ గేమ్ లేకపోతే ఆ అది అని చెప్పి కానీ బాగుంది తెలుసా అదోవిధంగా ఉంది
ఆడిందే ఆడితే బోర్ గొట్టెస్ అందుకని దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇది బోరు కొడితే మళ్ళీ ఇంకొక కొడుతుది మారుతా ఉండాలరా
బోర్ కొట్టిందంటే నువ్వు దీంట్లో చాలా వెరైటీ గేమ్స్ ఉన్నాయి
ఆ గూగుల్లో ఆడుకుంటున్నా నేను అప్పుడు గేమ్ అను కొడితే వస్తది కదా
అద్దగలేదు పోకియా
ఆ గూగుల్లో ఆడుకోవచ్చు ఏ గేమైనా
ఆహా అలా అంటవా అయ్యా అయి అంత బాగుండవ్ పూ నేను వాడతల నేనా నేను లాక్ తీకుండా లాక్ కాకుండా నార్మల్ గా ఆడతా నేను లాక్ తీక్ ముందు ఆప్షన్స్ ఉంటాయి కొన్ని ఆప్షన్స్ నాకు ఆడతా ఈ రోజంతా దాని మీందే పడ్డా నేను ఈరోజు పునుగులు వచ్చాయి తిన్య తిన్నావ్ కాద నువ్వు కూడా బ్లా ఆ ఫస్ట్ డౌన్లోడ్ చెయ్ చెప్తా చేసావా ఏం వచ్ ఏంది ఎంటర్ప్రైజ అడ్వెంచరు ఆ ఆడు పెట్ అడ్వెంచర్ కొట్లా నువ్వు క్లాసిక్గావలు కొట్టావు
నేను వాడి దాంట్లో చూసా
ఆహా మేము ఆ అన్న పెట్టుకోకముందే మేము ఆడుతున్నాం తెలుసా నేను అమృత
కే నేనెప్పుడు అంటే నేను అన్ని గేమ్స్ ట్రై చేస్తా
కూడా నచ్చిందంటే ఉండి ఉండి చేసుకుంటా అది ఏ ఏది స్టోరేజ్ పుల్నా పర్లే ఏ
స్టోరేజ్ కూడా చూసుకుంటా నేను ఎందుకంటే నాకు ముఖ్యం అది నాకుండే ఫోన్ కి
ఆ అప్పుడప్పుడు మనం చూసుకోవాలి మనం ఓకే మనం ఏది ఎక్కువ వాడుతున్నామో ఐదుంచుకొని ఇంకోటి డిలీట్
కొత్తగా మీరేం చూలేదా అప్డేట్స్ అన్ని చూస్తా ఉంటారు కదా ఇప్పుడు ఏం చూలేదా అంటున్నా
గేమ్సా ఏంద అప్డేట
కొత్తగా ఏమన్నా వచ్చినటువంటి చూస్తా ఉంటారు కదా మీరు అట్లా ఏం చూలేదా అంటున్న ఆ అ
ఏం కొత్తగా ఏం తీసుకురాట్ల ఆళ్ళు
ఓకే ఓకే ఇన్స్టాలో ఏదో వచ్చింది కదా
ఏం వచ్చింది
ఏదో వచ్చిందండి అత్తనేరు నేను పొద్దు జూస నీకు పెడదా అనుకున్నా వేరమీ పెట్టి నీకు పెడదానుండు మండ్రు మమ్మీ కి వెటం
పెడితే చూస్తా
ఊ
నాకేం రాల
ఇన్స్టాలో వచ్చింది
ఆహా
ఇంకా ఇంకరా
ఏముంది అది అడ్వెంచర్ ఆడు నార్మల్ది ఆడుకు లా
వచ్చింది నార్మల్ గా ఆడుతున్నా
ఆప్షన్స్ వస్తయి అడ్వెంచరా నార్మల్ దా అనే ఆప్షన్స్ వస్తది దాన్ని చూసి దాన్ని క్లిక్ చేయ్ అడ్వెంచర్ ఆడు అడ్వెంచర్ లో హండ్రెడ్ లెవెల్స్ ఉంటాయి ఆ హండ్రెడ్ లెవెల్స్ క్రాస్ చేసామంటే నీకు వేరేది వస్తది బాగుంటది సాటిస్ఫాక్షన్ ఉంటది దీంట్లో అడ్వెంచర్ ఉంటది చుడు నార్మల్ గేమ్ నువ్వు ఆడుతున్నవు నువ్ క్లాసీక్ ఆడుతునవ్
అ ఇది నార్మల్ గేమ్ టైప్ ఉంది
నువ్ క్లాసీక్ ఆడుకో పిచ్చా క్లాసిక్ ఆడుతే నార్మల్గానే ఉంటది
కి ఒకే
యాహూ ఊ ఆ లూడోన మేం రోజడుతున్నం ఆ మ మొత్ క్లాస్లో ఈ రోజు కూడా తెలుసా మధ్యాహ్నం ఆయ పునుగులు పునుగులు వచ్చాయ్ ఆ క్లాసిక్ కాదు అడ్వెన్చరు పైన ఫస్ట్ ఆప్షను
జర్నీ జర్నీ ఉంది
జర్నీ కాదు అడ్వెంచర్ కొట్టు అడ్వెంచర్ ఉంటది ఎందుకు రాలేదు బాకోచేయి
జర్నీ వంద్ బ్లాక్ స్ట్రీక్ కది స్ట్రీక్ కది బ్లాక్ బస్ బ్లాక్ బస్ అంచెప్పేది ధనేతై నాకు స్టోరేజ్ ఎక్వయిపోతుంది
నువ్వు వేరేది వాడు
నిమిషం
చూడడడడ. బ్లాక్ బజ్ అని చెప్పా నేను చెప్పి కూడా నువ్వు తప్పు కొట్టుకున్నావ్ నేను విన్లే బ్లాక్ బస్
ఫమిలీ వసస్త ఫస్ట్ ఒక్క చేత్తో మోసేసి ఎవరు అ అమ్మయిలా అబ్బాయిల లిఖితా
బ్లాక్ బజ్ నీ నొక్కు బస్ అదే నేనదే చూస్తున్నాను బ్యాకోస్తున్న ద బ్లాక్ బ్లాస్ బ్లాస్ట్ యా యా యా ఎంజాయ్ ఎంజయ్ ఎంజయ్ ఎంజయ్
వాట్ ఎంజాయ్ రా వాట్ ఈస్స్ రా వాట్ నాన్సెన్స్ రా
అ ఆ ఓకే వెయిట్
ఉ నిను వీడను నీడను నేనే ఆ పక్కింటక్క ఓచ్చేసింది
ఆ ఓచ్చింది వార్డెన్ పొదున్చూడలేదు ఇందా చూసా మాట్లాడింది వార్డెన్ మాకేం నాకేం చెప్పంది తెలుసా పింది అమ్మాయి షిఫ్ట్ అయిపోయింది వేరే దగ్గరికి అన్నింది నేను అడిగాను ఏవో ఎందుకు ఆ నువ్వు వెళ్ళిపోయినావంట కదా అని అడిగితే లేదు నేను ఇంటికే ఏలలోవచను అన్నది మా వార్డను ప్రేమ చూపిస్తుంది
అ
అప్పలు అయన్నీ కాదు తినిందిలే అప్పలు తినింది మళ్ళీ ఆమ్ ఆ నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకాడే పడుకోనింది నాతో కూడా నాతో కూడా అనింది ఒకటే ఉన్నానని చెప్పి అది లోపల పని చేస్తా అంటే సరే అని చెప్పేసి ఆ రోజు ఇం ఇంటికి రావే మీది కూడా నాయనపాడే కదా ఈసారి నేను ద సమ్మర్ హాలిడేస్కైళ్తాను ఇంటి కూడా రానింది ఆ వస్తానులే మేడం అని చెప్ప నేను
మీ మీద అమ్మ మీదనా మీ మీద నా ఆ మీద ప్రేమ పెరిగిందా మీ మీద ప్రేమ పెరిగిందా ఆ ఆ పకింట అమ్దా
మాతో ఎప్పుడు శత్రుత్వం పెట్టుకునేదామె చెప్పాలంటే తెలుసు కదా అసలుకి ఈ నాకు అకే పడ అది నిజం చెప్పాలంటే అమ్మకి అమ్మకి అమ్మ వల్ల కానీ ఈ మధ్య నాతో చిన్నగా లేదు ఈ ఈ రోజు కూడా ఈ రోజు పని చేసి వస్తాన్నానా క్యాంటీన్ క ఆమె క్యాంటీన్ లో నుంచిిరిగ ంది ఏ ఎత్తుకోవే నన్ను ఓ పేరు పెట్టి నన్ను పేరు పెట్టి ఏ నన్ను ఎత్తు ఎక్కువేం ఎతుకువే అంటే కొట్టు ఇప్పుడు మాన నానమ్మలు అంట కొట్టుకుంటారు మన వల్ని దగ్గరక వచ్చి ఆ విధంగా కొట్టుకుంటుంది మఊరి అమ్మా అకుంద నేనేజు మా అమ్మ చెప్పా నేను ఓ ఏం మా వాటిని విదంగందమా నా త అంటే ఏ అంటాను మాయమ్మ
నాకెందుకుమే నాకెందుకు మే మారనే మారదు అట్టే ఉండదు నాక
మారిపోదులేకాయ అదే అవుతదలే
ఏతుందిము
మాత ఎట్టు నింది నీకు తెలుసు క మాత మేమంటేనే లా ఉవబన పడేది
ఉ
అలాంటిది ఏంద
సేమ్ అమ్మా నాదిగడా కానీ నీ ఇది మారింది నాది మారట్లే మీరేమన్నా మధ్యలో అప్పలే ఏమైన్నా తెసినారా అప్పలా ఎమనా రచ్చార
అప్పలే ఏం తేయాలా మేము చెప్పాలంటే మనలు బయటికి పంపించినప్పుడే అప్పుడే అప్పలు తెచ్చ వచ్చి బాండా ఫస్ట్ బాండా తెచ్చాము ఆ తర్వాత నిన్న వీళ్ళు అఔటింగ్ వెళ్ళారు కదా ఎగ్జామ్ అని చెప్ప అప్పుడు వీళ్ళు లేట్ అవద్దు మేడం అని చెప్పేసి ధ్వంస చ్చారు నిన్న నా దగ్గర కూర్చొని మురుగులు తిన్నది
ఆ
అంతే ఏమో మార్పు సహజం అంటారు కదా మనుషు చలో మారిందిలే ఏం కాదుగా నాకు ఆ రోజే నాకు నవ్వేస్తుంది పంపించేసింది కదా బయటికి మనవుళ్లే పొమ్మి సరుకున్న తెలుసా నేను చెప్పాలంటే మాకు ఇంట్లో ఫోనే చేయలేదు మా ఇద్దరికి
దొంగమక్కన్ని నాకు చేయిపించింది రోజు
వచ్చింది ఇ
ఎందుకు నను అంత స ఊరికే కాదు నను తిట్టదిద్దానేే
చూడు చూడు ట
ఓకే ఓకే చూసి